ఆ ఏం చేస్తు
హు నేను గూడ ఖాళీగనే ఉన్న
ఆకలి అయితలేదా మధ్యాసం టైం అయితాంది గదా
ఆ అంటే ఇగ ఇంట్లోనే ఉన్నా గదా ఏదోటి తింటూనే ఉంటా అన్నట్టు మన పల్లెటూరోల్ల కి ఏం ఉంటద్ జెప్పండి ఏదో ఒట్ తింటానే ఉంటం
హ్మ్ నిజమేలేండి ఏదో ఒకట్ దెస్తూనే ఉంటరు మన మమ్మీ వాళ్ళు
ఉమ్ మరి ఎలా జరుగుతున్నాయ్ మీ సైడ్ పొలాల పనులు
ఆ మా సైడా ఇప్పుడైతే అన్నీ పొలాలు దున్నుతున్నారు ఇంకొన్ని రోజులైతే వర్ ఎస్తారు
ఊమ్ మాది గూడ అంతె పత్తి పెడతారు మాది మీ సైడు ఈ పశు పోషణ ఎట్లుంటది దాని గురించి ఏమన్న చెప్తావా
ఆ మా ఊర్లో అయితే నార్మల్గా అందరికీ ఇంట్లో ఆవులు బర్లు అన్నీ ఉంటాయి ఎవరు ఇంట్లో పాలు వాళ్ళే తాగుతారు పెరుగవ్ అవన్నీ వాళ్ళయే ఉంటయ్ అమ్మడాని గూడ ఎళ్తరు అప్పుడప్పుడు
ఉ హు చాలా మంచి విషయం ఇది మా సైడ్ గూడ అంతే కొంతమందికి గొర్లు ఉంటాయి కొంతమందికి గేదెలు ఆవులున్ టయి ఇగ వాళ్ళు ఆవు పాలైతే ఎవరిక్ అమ్మరండి మాక్సిమము
ఆ ఆవు పాలైనా ఎక్కువ మంది ఎవరు తాగరు కదా అన్ అంత్ ఇష్టంగా తాగరు గదా బర్రె పాల్ తాగినట్టుగా
ఉమ్ తాగదు గానీ ఆరోగ్యానిక్ చాలా మంచివి గదా
ఆ నిజమండే అంటే నార్మల్గా మనకి ఆరోగ్యానికి మంచిగయినయ్ నచ్చయి గదండి
ఉమ్ అంతే ఉంటది గానీ తాగాలి గదా
ఉమ్ నార్మల్గా ఇంకా ఆవు పాలు గొర్రె పాలే ఇంకా మంచివంట ఈ బర్రె దాని కన్నా
మ్ మీరు కొంచెం ఫ్యాన్ సౌండ్ తక్కువ వెట్టుకోండి
ఆహ ఒక్క నిమిషం అండి పెట్టుకుంటాను ఉమ్
క్కె నేను గూడా అసలు ఆవు పాలు దొరిక్తే బాగుండు అనుకుంటాను గానీ మాక్ ఎక్కడ దొరు కేండి మేము గూడ గేదె పాలే తాగుతం అన్నట్టు
ఆహ్ మరి మీ అమ్మ వాళ్ళకి ఆవు లేవా అండి కొనుక్కోవచ్చు గద ఒకటి
ఆ అంటే ఇగ లేవండి వె ఎందుకో మా వాళ్ళు ఎప్పుడు పెంచుకోలేదు ఇగ కొంతమంది గొర్లు ఉన్న వాళ్ళేమో వాటి పాల్ తాగుతరు అంతే అండి
హ్ మాక్కూడా ఆవు లేదులేండి గని మా అంటే మమ్మీ వాళ్ళ డాడీ తాతయ్య ఉంటడు గదా వాళ్ళ కుంది ఇస్తా అని చెప్ ప్పాడు గాని మా మమ్మి తీసుకురావట్లేదు
అవునా ఎందుకట్లా మి మమ్మీకిష్టం లేదా మరి ఆవులంటే
ఇష్టవే అండి ఎప్పట్ నుంచో ఒకటి వెంచుకోవాలింట్లా అదొకటి తెల్లగా తిరుగితే మంచి ఉంటదన్ అనుకున్నది కనీ అక్కడ్ నె అంటే కొంచెం దూరం లేండి అక్కడ్ నుంచి తీసుకురావడంల అంటే కష్టం
ఆ అంటే ఇప్పుడన్ని ట్రాన్స్పోర్టేషను సదుపాయాలున్నాయ్ గదా ఏదన్నా ట్రాలీ తీసుకొని పోయి తీసుకొస్తే అయిపోతది కదా
ఆ అంతేలేండి కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆ నుంచి తీసుకొచ్చాం అనుకోండి అక్కడ మా మామయ్య వాళ్ళు ఆళ్ళు ఉంటరు అన్ని ఇక్క నుంచే తీసుకవోతుంది అనేసి అంటారని మా మమ్మీ భయం
అ
ఈ మధ్య కొంచెం గొడవయింది అందుకోసం అని మా మమ్మీ బోవట్లేదు
ఆ మరి బయట్ ఎక్కనైనా కొనుకుంటే అయిపోర్రదా
ఆ ఏమో ఇగ మా మమ్మీ ఒప్పుడ్ ఒకతే ఉంటుంది గదా తన కష్టమయితదని తీసుకురావట్లేదు
హుమ్ అంతేలేండి ఒక్కరే అన్న చూసుకోవాలన్న ఇబ్బంది అయిపోతది
హుమ్ అందులోను ఇప్పుడు మాకు బర్లు కూడా ఉన్నాయి మా అమ్మ పాలమ్మడానికి కూడా పోతు పోతది దానితోనే సరిపోతాయి అందుకోసమని
అవునా పాలు ఎక్కడ అమ్ముతారండి అంటే ఏదైనా హోటల్లో పోస్తారా లేకపోతే ఎలా ఎట్ల అమ్ముతారు
ఆ హోటల్ అట్లా ఏమి ఉండదండి వేరే ఊర్లో వెళ్ళి దగ్గరే ఒక పది నిమిషాలు పడతది ఎళ్ళి అమ్ముకొని వస్తారు
హుమ్ హు అంటే ప్రతి రోజు డబ్బులు ఇస్తారా ఇట్లా నెలవారిగా పోస్తరా
నెలవారిగానే ప్రతిరోజు ఎవరివ్వరు
హుమ్ అంటే ఓన్లీ పాలు అమ్ముతారా ఇంక ఏమైనా అమ్ముతారా పెరుగు నెయ్యి ఇలా ఏమైనా అమ్ముతార
అంటే నార్మల్ గా డైలీ అయితే పాలే అమ్ముతారు ఎప్పుడో ఒకసారి ఒక మరి ఎక్కువ పాలున్నాయి అంటే పెరుగు కూడా పెడతారు అప్పుడప్పుడు నెయ్యి కూడా చేస్తరు
హుమ్ కానీ వర్షాకాలంలో మరి అయితాయా అండి పాలు అమ్ముడు పోతాయా పాలు పెరుగయితే ఎవరు కొనరు కదా
ఆ పెరుగు ఎవరు కొనరు వర్షాకాలంలో గాని పాలైతే తీసుకెళ్తారు అమ్మ రోజు ఆ వర్షం ఎంత వర్షం వచ్చినా కూడా ఆళ్ళ కోసం పోతది అ అందులో అప్పుడప్పుడయితే తడుస్తది కూడా
ఆ అలాంటప్పుడు ఈ కవర్ కొనుకోవాలండి కవర్ అయితే మీద కట్టుకొని నడుముకి కట్టుకుంటే తడవకుండా వెళ్ళొచ్చు కదా అది లేదా మరి
ఆ నార్మల్గా ఉండేయండి కా అంటే లాస్ట్ వర్షాకాలంలో ఉండే ఇప్పుడు ఉందో లేదో మరి తెలవది తడుసుకుంటనే పోతందేమో మరి అడగలేదు నేను మా అమ్మనిగా
కనుక్కోవాలి ఒకసారి ఎందుకంటే మనకి ఇప్పుడు సదుపాయాలు పెరిగినప్పుడు వాడుకోవాలి కదా
హుమ్ నిజమేనండి నార్మల్గా అది రెయిన్ కోట్ ఒక కవర్ లాగా ఉంటాయి కదా గుండిలచ్చి అది కొంటె ఇంకా బాగుంటది కవర్ కాకుండా
ఆ వాళ్ళు కొనుక్కోరు కాని ఆర్డర్ పెడితే బాగుంటది
ఆ చేయ నార్మల్గా నే ఇప్పుడు ఈ మధ్య ఏమన్నా నేను ఇంటికి పోతే అది తీసుకొని పోదాం అన్నట్టుగా చూత్తాన్న పోవాలి అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇక్కడనే ఉండన్న పోతేగిన తీసుకొని పోవాలి
మరి మీ నాన్న కూడా ఏదో పనికి వెళ్తారని చెప్పినట్టున్నవ్ మరి రైయిన్ కోట్ వాడుతున్నార
ఆ మా నాన్న కుందిలేండి కానీ ఏమంటారు కాళ్ళ వరకు ఉండదు అది ఓన్లీ నడుము వరకే ఉంటది వర్షం పడితే తడుస్తారు
మరి రెయిన్ కోట్ లాంటిది ఏమన్నా తీసుకుంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటది కదా
ఆ మా నాన్న కూడా చెప్పాను గాని ఇప్పుడు ఎందుకు ఇది ఉంది కదా అన్నట్టుగా సైలెంట్ ఉంటారు
అదే అండి పెద్దవాళ్ళు ఏదైనా డబ్బులు వేస్ట్ చేయాలనుకోరు మనమే తీసుకెళ్తేనే అప్పుడు తీసుకెల్లినంక కి ఏం చేయలేరు కాబట్టి వాడుకుంటారు అంతే
ఆ మా నాన్న కూడా అలాంటిది ఒకటి కొనాలి రెండు కొంటే డూ మా నాన్న డ్యూటీ కెళ్తారు
ఎంత డబ్బులు అయితాయి దానికి మరి ఏమన్న చూసారా
ఆ చిన్నది కదా నాకు తెలిసి ఒక నూట యాభై అట్లు ఉంటదేమో అండి అంటే అడగలేదు నేను ఎక్కడ కూడా
ఉమ్ అంత తక్కువ ఉంటే ఇద్దరికి తీసుకెళ్లడం బెటరు ఇంకా
ఆ కానీ తీసుకెళ్లాక ఒక చిన్నగయితే ఎట్లా అని చూస్తున్న ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకొని పోవాలి మా అమ్మ కొంచెం పొట్టి గుంటది
ఉమ్ తీసుకెళ్ళండి అలానే తీసుకోండి ఆ ఒక అంటే వెడల్పులో అయితే ఎక్కువ ఉండేటటు తీసుకోండి ఎందుకంటే మీ నాన్న గారికి రావాలి కదా
ఆ అంటే నేను ఎళ్ళేటప్పుడు చూస్తాను అడిగి వెళ్ళి ఒక వన్ వీక్ ముం దు నార్మల్గ ఇక్కడ ఏమన్న ఉన్నాయ చూసి తీసుకు
సర్లే అండి మీరు ఎళ్ళేటప్పుడు అయితే నాకు చెప్పండి మరి
ఆ చెప్తానండి ఖచ్చితంగ
మరి ఈ రోజు ఏం టిఫిన్ చేసారు
ఆ మా అమ్మమ్మ చేసింది ఈ రోజు టిఫిన్ దోశ చేసారు మా అమ్మమ్మ
ఆ అవునవును చెప్పారుగా దోశ తిన్నారని
ఉమ్
ఉమ్ మరి మీరేమి హెల్ప్ చేయలేదా మీ అమ్మమ్మ అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా అమ్మమ్మతో చేపిస్తున్నారు
ఆ అంటే అమ్మమ్మ వాళ్ళతో చేపించడం ఎలా అని కాదలేండి గాని మా అమ్మమ్మ బాగ చేస్తారు నేను బయట పనులు చేస్తే మా అమ్మమ్మ టిఫిన్ చేసింది ఆ గ్యాప్ లో
ఉహు అట్ల అయితే పర్లేదులే అండి ఎందుకంటే మొత్తం పనులు ఒకళ్ళే చేసుకోవాలన్నా అలసట వచ్చేస్తది కదా
ఆ అందుకే అండి అందులోను మా అమ్మమ్మ అంటే కొంచం ముసలి వాళ్ళు అయిపోయారు ఇది చేయాల్సిందే చేస్తాను ఆమెకి
బా అనిపిస్తది ఎంతయినా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే చాలా జ్ఞాపకాలు ఉంటాయి కదా అక్కడ
ఆ అవునండి చిన్నప్పుడు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ చిన్నతనం అంతా అక్కడే గడిసిందేమో అన్నట్టుగా అనిపిస్తది
ప్రతి ఎండాకాలం వస్తే వెళ్తేనె అప్పుడు వెళ్ళడం అలవాటు కదా ఎవరికైన చిన్నపిల్లలు ఉన్నప్పుడు
ఆ అవునండి కని నేనైతే ఖచ్చితంగా వెళ్లేదాన్ని అం టే మా మామయ్య వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళం మీరు ఎల్లే వాళ్ళ
ఆ మేము కూడా చెప్తున్నాం కదండి ప్రతి వేసవి కాలం ఖచ్చితంగా వెళ్లాల్సిందే అక్కడ ఉండాల్సిందే సెలువులు అయిపోయినా కూడ రెండు రోలు మళ్లి అక్కడే ఉండి తర్వాత వచ్చేవాళ్ళం
ఆహ నేను కూడ అంతే అండి అసలు ఎప్పుడు ఎప్పుడు వేసవి సెలువులు వత్తయ అని చూసుకుంటు ఉండే దాన్ని
మరి ఇప్పుడు ఏమన్నా వెళ్తున్నార ఈ మధ్య రెగ్యులర్ లేకపోతే ఇట్లా ఎప్పుడో ఒకసారి వెళ్తున్నార
ఎప్పుడో ఒకసారి ఇగ చిన్నప్పుడు వెళ్ళినంతగా ఎల్లి ఉండడం అనేది ఉండదు నేను మొన్నే వచ్చా మా అమమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇంకో రెండు రోజుల్లో
ఎలా ఉన్నారు మరి అందరు అక్కడ మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఆరోగ్యం
అందరు బాగనే ఉన్నారు గాని మా తాతయ్యె మంచలో పడుకునే ఉంటారు అక్కడ నుంచి లేవన్ కూడా లేవరు ఇంక ఈ వర్షాకాలం అంటే ఇగ ఏజ్ అయి పోయింది కదండి ఒకప్పుడైతే మన తాత పాల అమ్మే వాళ్ళు మంచిగ ఎళ్ళి ఇప్పుడిగ నడవలేకపోతున్నారు అందుకోసం అని
అంతేలేండి ఎవరైన వయసు అయిపోతే రెస్ట్ తీసుకోవాల్సిన స్టేజ్ వస్తే తీసుకోవాల్సిందే
ఉమ్ అంతే గదండీ మా తాతయ్య పాలమ్మడానికెల్లినప్పుడయితే మా కోసం ఎన్ని దెచ్చేవాడో అరటికాయలూ చిన్నప్పుడ్ ఆ కారంతో ఉండే ఆ ప్యాకెట్స్ తెలుసా మీకూ
ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ వన్ రూపీకిి ఇచ్చే వాళ్ళు గదా అవ్వంటున్నరా
ఆ అవేనండి అసలు ఎన్ని దీసుకొచ్చే వాళ్లో అచ్చీ ఒక డెస్క్ లో ఏసేవాళ్ళు వాటి కోసం వెతుక్కుండే వాళ్ళం మేం
భలే ఉంది అసలు క్రేజీ ఇంకేమైనా దీసుకొచ్చేవాల్లా మరీ
ఆ అట్టి పండ్లు దీసుకొచ్చేవాడు ఏన్నో మరి మా తాతయ్య తక్కువ వత్తున్నయనీ గబ్బుగా ఉన్నాయన్ని పట్టుకొని వచ్చేటోడు
ఉ హు తల్లు ఏ డబ్బులుండేటివి కావట్టి అన్నయ్య గొనుకొచ్చేవాళ్ళు మళ్ళీ మీరు గుడ ఎప్పడికి వెళ్లరు గదా
ఆ అన్ని దీస్కొ ఇంకా అందులోను మిరపకాయ్ బజ్జీలు మా తాత
అచ్ఛా నాక్ గుడ చాలా ఇష్ అవి వర్షాకాలంలో అయితే ఇగ అవి తింటుంటే వచ్చే ఫీల్ ఎందులోనూ రాదనుకోండి
నిజమే అండీ మా దాతయ్య కేంటో మరి అది ఏ కాలం అయినా పర్లేదు అంటే మ అందర్ ఇంకా హైలెట్ ఏంటో దెల్సా అండీ నార్మల్గా ఎవ్వరైనా పాలకీ మార్నింగ్ ఎళ్ళి మార్నింగ్ వస్తార్ గదా మా తాతయ్య మాత్రం మధ్యాహ్నం వెళ్ళి నైట్కొస్తాడ్
అవునా ఏ కొత్తగ వింటున్నా మరే అంటే తీస్ కునేవాళ్లూ ఎప్పుడు మిగతా వాళ్ళ పనుల్ జేస్కుంటరు
ఏముంది ఆళ్ళు ఈ రోజు బోసినయ్ రేప్ చాయ్ బెట్కుంటరు పొద్దున్నా అంతే అడిగితె అదే చెప్పేవాళ్ళు మా తాతయ్య
అచ్ఛా అవునా బానే ఉంది గానీ మరి ఏం అనకపోయే వాళ్ళ తీసుకునే వాళ్లూ అట్లా ఎట్లా బోస్తున్నవ్ అందర్ పొద్దునొస్తున్నర్ నువ్వో ఎమో మధ్యాహ్నం వస్తున్నావని
అట్లేమనే వాళ్లే గాదంట అంటే ఇగ మా తాతయ్య గురించి అందరికి దెలుసులేండి నెమ్మదికే మారుపేరన్నట్టూ
కొత్తగుంది కనీ విన్డాన్కి ఇట్లా గుడుంటదా ఎక్కడ విన్లేదు అసలు
నేనైతే అసలు షాక్ అయ్యి ఫుల్ సార్లు అడిగిన ఏంది తాత ఈ టైం అని అంటే చెప్పేవాడు
అంతేలేండి ఇగ పొద్దున్న లేచి అన్ని పనుల్ జేస్కొని సర్దుకొని ఎళ్ళాలంటే టైం పడ్ ట్టేదేమో మీ తాతయ్కి
ఆ ఔన్ సరే అండి ఉంటాన్ మరి నేన్
ఉమ్ ఓకే అండి బాయ్